హలో ఏంటి బిజీ అయిపోయావ్ ఫోన్ ఎత్తట్లేదు ఈ మధ్య
అంత సీన్లేదురా ఫోన్ సైలెంట్ లో పడేసి పడుకున్నా ఇప్పుడే లేచూసిన చెప్పు ఏమైంది ఫోన్ చెసినావ్ ఎందుకు
ఏం విశేషాలు ఏం లేవ్ గని రోజువారి రొటీన్ లైఫే కదా కాకపోతే ఈ రోజు వాతావరణం కొంచెం బాగుంది కదా సో ఖాళీనె ఉన్నా కొంచెం నీతో మాట్లాడదామని చాన్రోజులైంది కదా మాట్లాడక
అ అవున్రా నిజమే ఇద్దరం కలిసి మాట్లాడుకొని దాదాపు మూడు నెలలు దాటిపోయింది సమయమే దొరకట్లేదు అస్సలు
అవునవును అప్పట్లో రోజుకు మస్స్ల మాట్లాడుకుంటోల్లం గాని ఇప్పుడు వారనికి ఒక్కసారి మాట్లాడుకుందమన్నా కష్టమయిపోతుంది లైఫ్ చాలా మారిపోతుంది కదా
మారడం ఏంట్రా పూర్తిగా మారిపోయింది బాధ్యతలు పనులు ఇగ దేని టైం దానికి అయిపోతుంది సరేగాని ఇవాళ ఆఫీస్ లేదా లీవ్ పెట్టినావ ఏంది
ఎహె అలా ఏం లేదు ఈరోజు వీకెండ్ కదా ఆఫ్ ఇచ్చారు అందుకే ప్రషాందంగా ఇంట్లోనే కూర్చొని టీ తాగుతూ నీకు ఫోన్ చేసా అక్కడ ఎలా ఉంది మరి వాత వనం అంతా ఓకేనా
ఆ ఇక్కడ కూడా చాలా బాగుందిరా పొద్దుటి నుంచి మేఘాలు పట్టేసి ఉన్నాయి ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూస్తున్నా ఇట్లాంటి టైమ్ ల వేడి వేడిది ఏమన్న తింటే సుప్పన్ ఉంటది
అబ్బా గుర్తు చెయ్యకు గుర్తోస్తేనే దినలనిపిస్తుంది నాకు అసలే ఏ మధ్య బయట ఫుడ్ ఎక్కువ తినొద్దని ఆ ఇంట్లో గట్టిగా వార్నింగ్ ఇచ్చారు
ఇంట్లో వార్నింగ్ ఇచ్చడ్రా ఎందుకు ఏమైంది ఏమైన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా
అలాంటిదేం లేదు ఈ మధ్య కొంచెం బరువైనా అందుకే శారీరక శ్రమ అస్సల్ లేదు కదా ఈ కంప్యూటర్ ముంగట కూసొని నొక్కి నొక్కి నొక్కి ఫిజికల్ గా ఎక్సర్సైజ్ లేవు అందుకనే బరువు పెరిగిపోయినా అందుకే కాస్త డైటింగ్ చేద్దామని ఇగ ఫిక్స్ అయిపోయినా
మంచి నిర్ణయమె తీసుకున్నావు గనీ ఆరోగ్యం ముఖ్యం ఇట్లాంటి డెసిజన్ తీసుకోవాలి అప్పుడప్పుడు కానీ గుర్తుపెట్టుకో ఒకటి డైటింగ్ అంటే ఆకలితోని అలమటించడం అయితే అస్సల్ కాదు మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకో అట్లానే కొంచెం వాకింగ్ అన్నా రన్నింగ్ అన్నా చెయ్యి సరేనా
అవునవును రేపటి నుంచి ఖచ్చితంగా పొద్దున్న లేచి వాకింగ్ వెళ్ళాలని అలారం కూడ సుకున్న ఆల్రెడీ కానీ పొద్దున లేవడమే కొంచెం చాల ఇబ్బందికరంగా ఉంది
నీ గురించి నాకు తెల్వద ఎంది కాలేజ్ టైమ్ లోనే నువ్వు ఎప్పుడు టైంకి వచ్చిందే లేదు ఇప్పుడు పొద్దుగాళ లేసి వాకింగ్ పో పోతా అంటే నీవల్ల అయితద అసలు
ఉ పాత రోజుల ఏమి గుర్తుచేయకు గాని అప్పట్లో రోజులే వేరు కదా అసలు ఎలాంటి టెన్షన్ ఉండేవి కావు హ్యాపీగా ఫ్రెండ్స్ తో తిరగడం తిరగడం చేయడం ఒక గోల్డెన్ పీరియడ్ అంతే
నిజమే ర అప్పుడు మన దగ్గర డబ్బులు అయితే అసలు ఉండకపోగాని మస్తు టైం ఉండేది ఇప్పుడు చూడు డబ్బులు ఉంటున్నాయి కానీ టైం ఉండట్లేదు ప్రశాంతత కూడ ఉండట్లేదు అన్ని కరువయిపోయినాయి కదా
అవునవును ఎంత నిజం చెప్పావు అప్పట్లో ఒకే ఒక్క బైక్ మీద ముగ్గురం నలుగురం ఎక్కి ఊరంతా తిరిగేటోల్లం జేబ్లో వంద రూపాయలు ఉంటే చాలు ప్రపంచాన్ని గెలిచినంత ఫీలింగ్ ఉండేది
ఆ వంద రూపాయలలో మనం ఎన్ని చేసేటోల్లం షాప్ పే చాక్లెట్లు కొనుకునేటోల్లం ఐస్ క్రీమ్ కొ అనుకునేటోళ్ళం మళ్ళీ చాయ్ తాగేటోళ్ళం ఇప్పుడైతే వంద రూపాయలు ఉంటే ఏమి కూడ రావట్లేదు ఒక కాఫీ కూడ రావట్లేదు మంచి
అన్ని మారిపోతాయి అవే బలం అంటారు కదా దాన్ని సరేగాని ఈ మధ్యనే ఏమైనా మంచి సినిమాలు చూసినావా లైక్ ఓటీటీలో గన ఏదన సిరీస్ వచ్చిందా
ఈ మధ్య ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ చూసిన నేను చాల బాగుంది ఆ కథ కూడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నీకు టైమ్ ఉంటే చూడు నేను లి పంపిస్త నీకు
ఆ పంపించు పంపించు ఇ వీక్ నేను కాలినే కదా చూస్త కన్నాకు ఈ మధ్య స సస్పెన్స్ కథలు కూడ బాగ ఇంట్రెస్ట్ చాల అలవాటైంది
నేను పంపిస్తా కానీ పంపిస్తున కదా అని ఎక్కువసేపు స్క్రీన్ చూడకు ఆల్రెడీ కళ్ళు అలసిపోతునే అంటున్నావు కదా కొంచెం మధ్య మధలో గ్యాప్ ఇస్తూ చుడు ఒకే న
అవునవను ఈ మధ్య డాక్టర్ కలిసే కూడ అతను అదే చెప్పిడు ఇరవై నిమిషాలు ఫోన్ జుసి దూరం ఉన్న వస్తువులను చూడు అని చెప్పిండు ఆ రూలేదో అన్నాడు నాకంత ఐడియా లేదు గాని
ఆ దీన్ని ట్వంటీ ట్వంటీ రూల్ అంటారనుకుంటా నేను ఇది ఎక్కన్నో టీవీలో వస్తుంటే వి అయితే నువ్వు దని ఫాలో అవుతున్నావ మరి డాక్టర్ జెప్పిన్ తర్వాత
ఆ అయిన చెప్పినాక ఒక రెండు మూడు రోజుల్ ఫాలో చేసిన ఇగ తర్వాత మళ్ళా సేమ్ లైఫ్ బిజీ లైఫ్ ఉంటది గదా గంతే గదా ఏదైన రెండు రోజల ముచ్చటే మన లైఫ్ ల
మరి ఇంతగోరంగ నిర్లక్ష్యం చేయకు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి ఎవరైనా సరే సరేగాని ఇంట్లో వాళ్ళందరు ఎట్టూన్నారు మరి మంచిగున్నార అందరు ఆరోగ్యం బాగుంద
ఆ అందరు బాగున్నారు మా ఇంట్లనైతే ప్రజెంట్ మరి ఏంది మీ ఇంట్లో సంగతి ఏంది అందరు బాగున్నారా
కాకపోతే ఈ మధ్య మా అమ్మకే కొంచం ఎక్కువగా ఆరోగ్యం పాడవుతుంది. ఊరికే జ్వరం వస్తుంది. అంటే వయసు పైబడుతుంది కదా అట్లాంటి సమస్యలన్ని తప్పవు ఇగ.
పెద్దవాల్లకి నొప్పి వల్లా చాలా ఇబ్బంది పడతయి. మంచి డాక్టర్ని చూపించీ ఫిజియోథెరపీ లాంటియి ఏమైనా చేయిస్తే బెట్టరేమో అని కనుక్కో.
ఆ చూపిస్తున్నాం రా ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది. కొంచెం మంచిగనే ఉన్న న్నది అన్నది మధ్యనైతే చూడాలిగా.
సరేసరే ఇంకేంటి మరి విశేషాలు. ఈమధ్య ఏమైనా కొత్తస్కిల్స్ లాంటివి ఏమైనా నేర్చుకుంటున్నవా ఆఫి స్ వర్క్ తో పాటు.
నేర్చుకోవాలని ఉంది. కానీ టైం మేనేజ్మెంట్ అస్సల్‌ సెట్ అయితలేదు. ఒకటి ఆన్లై న్లా కోర్స్ జాయిన్ అయిదామని చూశినా, జాయిన్ అయినా గా నీ క్లాస్ విన్లే ఇంకొకటిగూడ క్లాస్ విన్లే. వన్ వీక్ అయితుంది జాయిన్అయి ఆల్రెడీ.
నా పరిస్థితి కూడా అంతే ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలనిపిసి ట్రై చేస్తాను రోజు ముగిసేసరికి తీవ్రమైన అలసట వచ్చేస్తది. ఇగ బెడ్ మీదకి ఎప్పుడెక్కాల్నా అని వెయిట్ చేస్తుంటా.
మన జనరేషన్కి అందరికి ఇదే గదా. బద్దకమో, ప్రాబ్లమో అర్ధం కాదు. మెంటల్స్ట్రెస్ ఎక్కువైపోతుంది అందరికి, అందుకే వీకెండ్స్ లో అప్పుడప్పుడు ఇట్లా పార్క్ల అటుఇటు వెళ్ళాలి.
అవునవును మనం ఆనందంగా అందరం కలిసి ఒకచిన్న ట్రిప్ ప్లాన్ చేస్ స్తే‌ బావుంటది కదా అని ఆలోచిస్తున్నా. చాల్రో‌లుఅయింది కదా అందరం కలిశి, ప్రయాణం చేశి.
హు మంచి ఐడియానే నువ్వుచెప్పింది. ఒకరొ ఒకవారం రోజులు అట్ల ఎటన్నా ఎళ్తే మంచిగనే ఉంటది. ఫోన్లన్నీ పక్కన పడేశి ప్రశాం ప్రశాంతంగా గడపచ్చు. కానీ మిగతా ఫ్రెండ్స్ని కూడా కాల్ చేశి కనుక్కోవాలి కనుక్కుంటవా మరి.
ఖచ్చితం కనుకుంటాను. కానీ మనోల్ల గురించి తెలిసిందేగా. ప్లాన్ ఏస్టప్పుడు అందరు వస్తా అంటరు. ఇగ తీరా డేట్ కోచ్చేసరికి కొంతమంది మనీ లేదని, కొంతమంది పనుందని ఒక్కోడు ఒక్కోడు ఎస్కేప్ అయితనే ఉంటడు.
అదైతే కరెక్టేరా. మనం ఇప్పటివరకు ఎన్నో ప్లాన్ చేశినం కానీ మళ్ళా ఫెయిల్ అయిన ట్రిప్సే ఎక్కువ సక్సెస్ అయిన వాటికన్నా.
హ్ అదే గదా వచ్చిన సమస్యా. బట్ ఈసారి మాత్రం కొంచెం గట్టిగా అనుకోవాలి. ఇది ఎట్టెనా సరే ట్రై చేశి ఈల్లుఏవరైన రాకపోతే ఇద్దరం మంచి ఇద్దరం ఇంకెవ్వడన్న కలిస్తే ముగ్గురం కలిసి వెళ్దాం ట్రిప్కి కంపల్సరీగా ఇసారి.
సరే నువ్వైతే నేనైతే వస్తా నాకు ఓకే. డేట్ చూడు మళ్ళానీక్ ఎప్పుడు వీలైతదో చెప్తే నేనుకూడా దాన్నిబట్టి ప్లాన్ చేసుకుంటా.
డన్ డన్ సరే క్యాలెండర్ చూస్తా చూశి నీకు రేపు మెసేజ్ చేస్తా. అన్నట్టు ఈమధ్య నువ్వు పుస్తకాలు చదవడం పూర్తిగా ఆపేశవా. పాత రోజుల్లో మంచి లైబ్రరీ మెయింటైన్ చేసేదానివి కదా.
ఆ ఈమధ్య చాలా వరకు తగ్గించినరా. ఇప్పుడంతా ఎక్కడ ఫోన్ పట్టుకుంటే రీల్స్ చూస్తున్న, షార్ట్స్ చూస్తున్న దానికే టైంఅయిపోతుంది. పుస్తకం ఓపెన్ చేయంగనే నిదుర వచ్చేస్తుంది.
నిజమే ఈ రీల్స్ మన అటెన్షన్ స్పాన్ మొత్తం తగ్గించినయి. ఒకప్పుడు స్కూల్లో, కాలేజీల్లో ఎంత మంచిగా ఉండు. మంచిగా నవలలు బుక్స్ లు ఒక గంట గంట కూర్చొని ఒక పీరియడ్ మొత్తం కూర్చొని చదువుకుంటే వాళ్ళం ఓపికగ కానీ ఇప్పుడు చూడు ఒక రీల్ వ వన్ మినిట్ ఉన్నా దాన్ని పూర్తిగా చూడలేకపోతున్నాం
నిజమేరా ఇది చాలా ప్రమాదకరమైన మార్పు అందుకే నేను ఈ మధ్య స్క్రీన్ ఎక్కువ చూడొద్దని నాకు నేను లిమిట్ పెట్టుకుందామని కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసినా ట్రై చేస్తున్నా ఎక్కువ వాడట్లేదు రోజుకు ఒక రెండు గంటలు వాడుతున్నా అంతే
మంచి పని చేసావ్ అట్లా చేయాలి నేను కూడా యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అసలు టైం ఎలా వేస్ట్ అయితుందో అసలు ఏం అర్ధం అయితలే ఈ ఫోన్ యూసేజ్ వల్ల
ట్రై చేయరా నాకు కూడా స్టార్టింగ్ రెండు మూడు రోజులు కష్టంగానే అనిపించింది తర్వాత అలవాటు అయిపోయింది నీకు కూడా అం తే అవటు అయిపోతది ఆ మిగిలిన టైం లో ప్రశాంతంగా కూర్చొని దేని గురించి అన్న ఆలో వచ్చింపవచ్చు లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఏమైన్నా సహాయం చేసినా వాళ్ళు కూడా సంతోష ఎ పడుతారు
హ్మ్ అవునువును సరే ఖచ్చితంగా ట్రై చేస్తా అన్నట్టు మరి నైట్ ఏం తిన్నావు రాత్రి ఏం తిన్నావ్
నేనా రోటీపప్పు తిన్నాను రాత్రిపూట రైస్ తగ్గిం చేశా తగ్గించేశాను నువ్వేం దీన్నావ్ మరి
ఆ నేనా నేను కూడా ఇగ నైట్ ఎక్కువ రైస్ తింటలేను ఇగ లైట్ ఫుడ్ నేను కూడా తింటున్నా రోటీ పప్పు తిన్నా నైట్ అయితే
మంచిదేరా రాత్రిపూట తేలికపాటి ఆహారం తింటేనే చాలా మంచిది సరే చాలా సేపు మాట్లాడుకున్నాం నీకేమన్నా పనులు ఉన్నాయా మాట్లాడతావా మరి ఇంకొంచం సేపు
ప్రెజెంట్ నాకైతే ఏం పనిలేవు నీతో మాట్లాడమే పెద్ద పని ఇవాళ మనసు చాలా తెలిగ గా అనిపించింది పాత జ్ఞాపకాలన్ని గుతోచ్చాయ్
నా కూడా అలానే అనిపించిందిరా అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుకుంటూ ఉందాం ఫోన్ పేట్టేయకుండా ట్రిప్ ప్లాన్ మాత్రం మర్చిపోకు
తప్పకుండా ఆ ట్రిప్ అయితే ఈసారి కంపల్సరీ ఎంతయినా మనం అరేంజ్ చేయాల్సిందే రేపే అందరికి మెసేజ్ పెడతా ఇంకా నువ్వు కూడా ట్రై చెయ్య నీకు నీకు తెలిసిన వ్యక్తులో నీకు పరిచయం ఉన్న మా ఫ్రెండ్స్ ఎవరన్న ఉంటే అందరికి మెసేజ్ చేసి గ్యాదర్ చేయనికి ట్రై చెయ్
హ్మ్ నీకు గుర్తుందా ఇందాక పాత జ్ఞాపకాలు అన్నావు కదా స్టడీ హాల్ కి నేను ఫస్ట్ వెళ్తే నువ్వు లేట్ వచ్చేటోనివి నేను ఏళ్లి నీకోసం ప్లేస్ ఆపేదాన్ని గుర్ తుందా నీకు
అవునువును గుర్తున్నది ఇంకా ఖాళీ ఉందా ఇప్పటికి మరి
హ్మ్ ఏమో ఎవరు చూసారు మనం అప్పుడు నువ్వు రాకపోతే నేను నీకు బుక్ పెట్టి ఆపేదాన్ని నువ్వు స్టడీ హాల్ లోనే పడుకునేటోనివిటివి ఐదు నిమిషాలు ము ముపై నిమిషాలు
అవును బాబు అప్పుడు అంటే అసలు ఆ మధ్యాహ్నం తర్వాత ఫుడ్ తిన్నాక స్టడీ హాల్లో కూర్చొని చదవాలంటే ఫుల్ ని నిద్రొచేది నేనే కాదు మనరోలు అందరు పడుకుంటాండ కదా రెండు మూడు గంటలు అట్లేనే
హ్మ్ అంటే ఇ అక్కడ ఉన్న ఏసీ మహిమ రా వాతావరణం మంచిగా కంఫర్టబుల్గా ఉండేది దానికి తోడు ఆ బ్లాక్ అండ్ వైట్ అక్షరాలు జూస్తే కళ్ళు మూతలు వడిపోయేటి
అవునవును ఇగ అంత ముందు నైట్ అవుట్లు చేయడం ద్వారా కూడా కొంతమంది అలసిపోయే వాళ్లు కదా అందుకనే మనకి స్టడీయాల్ కొచ్చసరికి తె చానా మంది ఆ ఏసి రూములో ఉండి నిద్రపోయే వాళ్ళు
ఊ ఏదైనా ప్రాబ్లం రాకపోతే ఇద్దరం కలిసి డిస్కషన్ రూమ్ లోకి ఎళ్ళి సాల్వ్ జేసేవాళ్ళం ఎంత మంచిగనిపిచేది అప్పుడు
అవునవును అప్పుడే మంచిగుండే మంచిగా గలిసి చదువుకునే వాళ్ళం మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడైతే ఎటు కాకుండా బిజీ బిజీ అయిపోయింది లైఫ్ అంతా
ఊ అప్పుడు మనం కెప్టేరియాకెళ్ళి చాయ్ తాగేవాళ్ళం కదా అది గుర్తుందా నీకు
అవునవును ఊ కిందనే ఉండేది కదా స్టడీ హాల్ దగ్గర ఎందుకు గుర్తులేదు రోజు రొండు సార్లు
ఊ నాకైతే అప్పుడప్పుడు అనిపిచ్ చ్చది మన బాడీలో బ్లడ్ కంటే ఎక్కు టీనే ఉందేమో అని
అవునవును ఇంకేంటి మరి విశేషాలు అంతా ఓకేనా
ఊ అంతా ఓకే
ప్రస్తుతానికి ఐతే నాకు కొంచెం నిద్రస్తుంది నేన్ ఈవినింగ్ నీక్ లేశాక కాల్ జెస్తా ఓకే నా
సరే మరి